హలో
హలో
ఏం జేస్తున్నావ్
ఏం చేత్తలే ఇంకేమి ఉన్నా
ఎలా ఉన్నావ్
రెయిన్బో అంత మబ్బే మీరెల ఉన్నారు
నేను బాగున్నా
ఊమ్ అంతే హెల్త్ అంతే ఓకేనా ఇప్పుడు కాలేజ్ లో అది
అంతా గుడ్ గుడ్
ఆ గదెప్పటి తినదొ
హుమ్ తిన్నావ మధ్యలో
ఆ మధ్యాహ్నం తిన్న పుప్పు అన్నం పెట్టి ఉంటే
పప్పు అన్నమే పప్పుఅన్నము రోజు పప్పన్నమే
తప్పదు తినాల్సిందే పీజ్ తప్ప
హూమ్ ఉమ్
ఇంకా మనకు ఎమెమి ఉన్నయి ఈ రోజు మండే కదా
ఉమ్
చపాతి తోపాటు ఏమన్నా లైక్ చోలె ల పొటటోన ఏదంటే అది
ఉహు అం పొద్ మార్నింగ్ ఎ ఇంట్లో పూరీ చేసింటారు మేబీ అదే పిండితో చెపాతి చేస్తరెమో
ఎస్ అంతే మీకి పీజీ స్ట్రాటజీస్ తెలిసిపోయినయనుకుంటా
ఉమ్ రోజు వింటా ఉంటా కదా
ఆ మీ ఫ్రెండ్స్ వాళ్ళు తింటుంటావ్ ఇంకా అర్థం అయిపోయి ఉంటది ఉమ్
ఇంకా బయటకి బయట ఎక్కడికి వెళ్ళలేదా
ఎక్కడికి ఎల్లేదు బట్ ఏదబ్బా మా ఫ్రెండ్స్ అందరూ లేపాక్షి కెళ్దాం అంటూన్నారు అదొక్కటే చూడాలింకా ఇప్పుడిగ కన్ఫర్మ్ ఆ ఈ వీకే కంటె నెక్స్ట్ వీక్ మాకే కాలేజ్ అయిపోతుంది
ఓకే అప్పుడు మళ్ళీ ఇంట్లో
డాష్ ఇంట్లో పర్మిషన్ అంటే లేదు కదా
మ్
ఇక్కడేంది అందరు అంటుండ్రింక బట్ డిసైడ్ చేసుకోలేదింక డేటు అవన్నేమ్ కన్ఫర్మ్ చేసుకోలె
ఇప్పుడుండేది లె పక్షిలో
ఇ దేందో బట్ పీస్ ఉంటద ఉమ్ నంది ఉం టైముండి బాగుంటది
ఒకే
ఆంధ్రప్రదేశ్ లో ఉంది
ఓకే వన్ డే పు పొయ్యి వొచేయచ్చా
పెన్ మాటకి డైరెక్ట్ బస్సు ఉందంట ట్రైన్ ఉందంట బా జల్దీ పోయ్ జల్దీ రావచ్చు అన్నారబ్బా మ్
వన్ డే లో వచ్చేయచ్చు కదా పోయి
వ వన్ డేలో వచ్చేతే వీరభద్ర టెంపుల్ ఉంది అన్నారు
ఉ
దానికి ఇంకా చూసేసి వెళ్తాం ఒకసారి ఎట్లో ఉన్నాం కాదా
మ్ మళ్ళీ ఇండ్లకిపోతే మళ్ళా వచ్చేది నెక్ట్స్ మంత్ వన్ మంత్ ఊ
ఉ
ఉ
అందుకే ఇంకా సరేలే అని అన్నాము బట్ డిసైడ్ చేసుకోలేదు ఎప్పుడెప్పుడు ఎల్దాము అని ఇంకా ఉకే జస్ట్ అనుకొని పెట్టుకున్నాం అంతే అదేకడ్నో ఎటేల్దం అని
మా ఇంటికి రావచ్చు కదా నెక్స్ట్ వీక్ కాలేజ్ అయిపోయి నాక ఇంక ఎట్లో ఈడే కదా
కాలేజ్ అయిపోయినక అయితే రావచ్చు ఎందుకంటే అక్కడే కదా ఇంకా కాలేజ్ అయిపోయినాక కావాలంటే పక్కా వస్తా
ఆ మీ పిన్ని ఇంటికి వచ్చినప్పుడు వద్దు రా మనము ఒక రోజు బయటకి పోయేసి వద్దాం
డన్ ఇంకో పాప ఫ్రెండ్ కి తెలుసల్ల అలా ఇట్లా మీ ఫ్రెండ్ కి మా ఫ్రెండ్ కి అయిపోయి ఇంగా
మన ఫ్రెండ్ దూరం ఉంది కాబట్టి ఏమనుకోదు
ఏమనుకోదు పాపం అకో తప్పదు సరలేే ఇంకా అదదబ్బా ఎట్లా వెళ్ళంది లేటే కదా ఇంటికి
ఊ
వచ్చే వచ్చేస్తున్న అంతే ఇంక ఏముంది మ్ ఏందుకో పోతురు అయిపోతూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాం ఎందుకు వెళ్తున్నామో తెలీదు మా కాలేజీకి అయితే మేము
కరెక్ట్ ఇంట్లో ఉంటే కాలేజ్కి వెళ్ళాలి ఉంది కాలేజ్ లో ఉంటే అ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అని అంది
ఆ ఇగ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంట మాకు ఈరోజు వేదోపు ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీకిి బ్రేక్ వస్తది అంటే ట్వెల్వ్ థర్టీ బ్రేక్ వస్తది ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నిమిషానికి మాకు గంట అయిపోతున్నట్టుంది చూస్తాం అది ఇగా ట్వెవ్ తీ నై ఉంటుది టైం చూస్తా ఉం ఇగా ట్వల్వ్ ఫైవ్ నే అయితది
ఉ
వమ్మో ఫస్ట్ టైమ్ అనిపించింది టైమ్ ఒక్క నిమిషం కూడా ఎంజ చేయగలుతుదా అని
నేను ఈరోజు కాలేజికి వినా ఓ ఒక్క అక్షరం రాయలేదు చదవలేదు ఏం చేయలేదు పోయినా వచ్చినా
అంతేనా నావ్ అస్సలు బి ఏం చెయలేదు ఓడ్లేదే లాబ్ లేదు కంప్యూటర్ లో ఒకసారి ఒక కోడ్ అట్ కొట్ చూడండి అంత ఇయిపా ఇం దానికి నాకు సగం ఇంట్రెస్ట్ దొబ్బింది సంబంధం లేదనిసిచ్చ అమంటే కూర్చున్నాన అంటే కూర్చున్నాన అంటే దాంట్లో ఈరోజు మా సారు లాస్ట్
ఉహు
నైట్ వచ్చనా ఎక్ెషన్ పెట్టిసినా నా పక్కన ఎవడు జరగలేదు అనేది
అయ్యో
అవుం ఇ ఫస్ట్ టూ అవర్స్ ఎప్పుడప్పుడు అయిపోతుద్దం వెయిటింగ్ ఇంక అయిపోనా జంప్ ఎకకి మీరేమన్నా అనుకోండి సార్ నేనైతే ఈడికి ఈడ సిస్టప్ పని చేయదని అ స్విచ్ ఆఫ్ చేసి మరీ వెనీకి బోయిన యాన్ చేసుకోపోండి ఉమ్ నాకు తెల్సు పోవాలింకా టైం ఉంది కదా తినేసి ఎళ్దామని ఒకేసారి ఇ ఉరికే ఉన్నం ఉమ్ అంతే ఇంకా అబ్బ మామూలే ఇదంతా ఓహో
ఏమో నిద్రస్తాన్నట్లుంది
అంటే వచ్చిడ్ వచ్చిన్నే బంకొట్టి మరి వచ్చి పనుకున్న కాలేజ్ నుంచి వచ్చి బాగా
అది మల్ మధ్యాహ్నం నిద్ర పీయన రోజే ఇంకగా ఆ రోజుంతా నిద్ర వొచ్చినట్లే ఉంటుంది
ఆ ఇంక మధ్యలచ్చి రాత్రి జాగర్త మరి రేపు నిద్ర అస్తూనే ఉంటదిగా కాలేజ్ లాగుడా
ఈ రోజుకేమన్న సీరీస్ వెతికినవా
లేదు అంత టైం ప్రస్తుతానికి చూడుకూడుదనే డిసైడ్ అయ్యినాను
ఏ మేం అదే మొగరోజిల్లే ఆ డిసిషన్ అంతా ఒక్కరోజుకే ఆ డిసిషన్లన్నీ ఒక్క రోజుకే
అదే కదా బట్టి ఏదో ఈసారి గట్టిగా అనుకున్నా అనుకుంటున్నా బట్ ఇంకా ముందు హాలిడేస్ హాలిడేస్ అన్న రావట్టే కాలేజ్ అది ఇది అనుకుంటుంటుని
ఇంటికి పోతే ఎట్లీస్ట్ ఆపేస్తావులే
ఆ ఇంటికిపోతే కంపల్సరీ అమ్మ ఫోన్ అంత చెప్పి చూసాంటే అన్ని పట్టుకోని బయటకు దొబ్బేస్తది
హుమ్
ఉమ్ దానికే ఇంకా ఆఫి ఇడుంటే ఏమన్నా ఇంతే కొతే అసలు దాసుకోవాలి అనిపితది చూడాలి మళ్ళ ఏం జరుగుతదో హా
నెక్స్ట్ వీక్ నా బర్డే కాదు ఇంగ టూ వీక్స్ ఉందనుకుంటా నా బిర్డే కి లేదు ఇంకా టువెల్వ్ డేస్ ఉందా టువెల్ డేస్
టువెల్ డేస్ అంటే ఎట్లా మల్ల
నీకు పాటీనా
ఆ ఆ వెనుకా కావాలంటే నే వెళ్ళను మళ్ళ నీ బర్త్డే మార్నింగ్ అయితే నేను నైట్ వెళ్తాను ఆ రోజు కావాలే
ఆ అట్లయితే ఓకే
ఉ మే ఆ రోజు ఏర అడి చెప్పు సాటర్డే పడినట్టుంది గద జస్ట్ మిస్స్ అదే ఇప్పుడు జంకుల ముందు పడుంటే దాన్ని చేయించుకునే తింటుంటీ
ఉ
దావత్ చేపి అదేంటంటే నవ్వే వర్టిన్యూస్ కట్టే వరకు వదులుతలేదు నెక్స్ట్ అదేంటో అత్రో
నీనేమొన్న వంట చేసిందింటే ఆ నెక్స్ట్ రోజు కూడా హాలిడేనే లీవే పెట్టుకోవాల్సి వస్తది ప్లాన్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అంత బాగా వండుతా
ఓ వావ్ మస్తు వంట వస్తది లే
ఆహా నాకేం రాదు దోస పోయాడం వచ్చు చపాతీలు చేయడం వచ్చు
ఓకే అట్ల అయితే నాకు ఆర్డర్ ఇట్టే చాలు నాన్ వెజ్ ఎప్పుడని చూద్ధాం వెజ్ మీకు శాలరీ ఎప్పుడూ వస్తది
ఉ హు నువ్వు వచ్చేదే ఎక్కువ అంటే ట్రీ ఏడన్నా పోనీ నువ్వు వచ్చేదె ఎక్కువ
అస్తం ఇంకేం మా కాలేజ్ ఎడ్సమ్స్ అయిపోతయ్ రోజు ఫ్రైడే సాటర్డే అనేకదా
బర్త్డే కూడా మొన్నే అయింది నా బర్త్డే నెక్స్ట్ వీక్ అయిపోతుంది ఇంగా మన ఫ్రెండ్ బర్డే కూడా ఈ మంత్ లోనే అయిపోతుంది సో ముగ్గురు ఒక రోజు బయటకు పోయి
తినేసే పోదాం అందరూ రాని ఇంటి నుంచి నేను రాని వెళ్ళిపోదాం ఏ కాలేజీ స్టార్ట్ కాకముందే వెళ్దాం
బికాస్ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినాక ఖర్చులు ఎక్కువ అటెండెన్స్లు తక్కువ ఆ టైమ్ లో రిస్క్ లు ఒద్దు
అదే కాలేజ్ స్టార్ట్ కాకముందె పోయినమనుకో సరిపోతదీ కానీ వెళ్దాం పక్క ఈ సారు పక్క ఈ సారీ ఒక్కడ పక్క వెళ్పోతాం స్టే ఉనా కానీ ఒక్క రోజు వెళ్ళిపోదాం అట ఏడోరు
తిగి తినకపో కన్నా కూడా అట్లీస్ట్ ఒక గుడికో ఎక్కడికో పోయి వద్దాం
ఆ దూరం కూడాం గుడి కి కట్టుకొనిస్తే బాగుంటది ఉ గుడి నుంచి అట్ల ఏదన్నా మాలికిపోయి ఆడేదన్న ఆడ బయట ఏదన్న తిని అట్లా వస్తే బాగుండు సరిపోదు మ మళ్ళా నైట్ ఏదన్నా ఎక్కడన్నా నైట్ ఈవినింగ్ మిస్ కాని. పోయిన మంటే అందింక బాగుంటది
ఉ
తను ఇస్తానంటే ఇంకొకటి సరిపోతది అందరిది ఎక్కడంటే అట్లా అక్కడే ఉన్నాయి కదా ఇల్లు
అందరూ ఆ కరెక్ట్
ఆ ఎంతో ఉచ్చేదన ఉండదు ఉంటది బాధ ఉండదు కదా సరిపోంది ఇప్పు క్యారెట్జి రోడ్లు ఏయ్యాలి ఎటైనా
చెయ్యాలి పక్క వేరే ఏది చేస్తామో లేదో తెలియదు ఇది అట్లీస్ట్
మా ఫ్రెండ్స్ కి చెప్తే నిజం మా ఇద్దరికి ఒకసారి చూపియండి ఫస్ట్ కోసం చూపియండి అం అంటాది మా ఫ్రెండ్ మాత్రం దాని తర్వాత మాట్లాడండి అంటుంది
నమ్మద్
ఏంటో నమ్మదు అస్సలస్సలు నమ్మదు నేను నమ్మనే మీరు ఫోన్ చేసి ఫోన్ చేసి నెక్స్ట్ రోజు రండి అని నిన్న రోజు చెప్పట ఆ రోజే నమ్ తందొరకుంటద నమ్మ నాటు చూడాలి ముందింకా
అయితే నా బర్డేకి ఒచ్చాయ్
బర్డేకి పక్కా ఇంట్లో పర్మిషన్ అడిగేస్తాను ఇంకా ఎట్లో లగేజ్ ప్యాకింగ్ అంతా ఉంది కదా వన్ డే లో లకేజ్ ప్యాకింగ్ చేస్తే ఇంకా థర్స్డే ఈవినింగ్ అట్లా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఫ్రైడే అంతా ఆడ ఉన్న మళ్ళీ సాటర్డే ని ఇంత కలిసి సాటర్డే నైట్ అంతా ఊరికెత్తే ఒక సరిపోదీ
హు
సరే మల్ల ఎక్కువ రోజులున్నా ఇంట్లో ఇంక నన్ను పట్టుకొని లాగేస్తారు ఒకేసారి
మళ్ళీ అక్కడి నుంచి పినినోచేయ్
ఇగా ఆ మళ్ళ అక్కడ నుంచి వెళ్ళి వచ్చేసా నేనయి తే ఓవేళ ఎప్పుడు నడిచ్చినా జూలై ఎండ్ కళ్ల వచ్చేద్దాం అనుకుంటున్నా
కాసుకో ఉంటావు కదా వచ్చేఏల్లని
అట్లేం లేదు ఈ ప్రతిసారీ ఏదో వక్కుందానీ నేను ఇంట్లో చూడాలను అదేమో బట్ ఎంతున్నా నాకు డబ్బులు తక్కువే చెప్తారు ఊ సరే అట్లైతే బాయ్ బై ఆ సరే